నా వాయిస్ వినిపిస్తుందా హ్మ్ చెప్పు
హ్మ్ ఏం చేస్తున్నారు మరి
ఇదిగో చిన్న బాబు టీ దాగుతా అనన్నాడు
అవునా
ఇట్లా పడుకొని లెవ్వగానే కొంచెం మంచిగా అనిపిస్తది అసలైతే టీ తాగే అలవాటు లేదు బట్ ఎప్పుడైనా నాకు హెడ్డేక్ వస్ స్తేనే నేను టీ పెడతా
మ్మ్ హూ నేను టీ తాగను అని చెప్పా నేను ఆ డ్రై ఫ్రూట్స్ జూస్ చేసుకోవాలి అనుకుంటున్నా ఇగ అంటే నేను హాస్టల్లోనే ఉం ట ఏం తినను ఏం చేయలేం కదా హాస్టల్లో ఉంటే కాలేజ్ హాస్టల్లో ఉం వాళ్ళు ఫుడ్డు పెడితే తినడం అంతే మనం సపరేట్ గా తీసుకు కుంటే రూమ్లో ఉంటే అప్పుడు చేసుకోవచ్చు
అవును ఇప్పుడు మరి రూమా హస్ పీజీనా
ఆ పిజీనే
పీజి నేనా ఇగ మళ్ళీ రూమ్ అంటే అంటే మనం చేసుకోవాలి వండుకోని తినాలంటే అది చాలా కష్టం అని
అవును
నాది కూడా అంత పీజీ లోనే అయిపోయింది స్టడీ అంతా
నాది చిన్నప్పటి నుంచి అందులోనే
అంటే నా టెన్త్ వరకు నేను వేరే అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి చదువుకున్నా ఇంటర్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా సరిగా డిగ్రీ అంటే నర్సింగ్ అనేది నేను అంత పీజీలోనే ఇగ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంతా పీజీలోనే ఉం
నాదంటే ఇగ చిన్నప్పటి నుంచి హాస్టలే
ఉం
చిన్నప్పటి నుంచి హాస్టలే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఇంటి దగ్గర సిక్స్ టు టెన్త్ ఒక దగ్గర మా దగ్గరే కే సముద్రంలోనే ఒక దగ్గర ఉండే వాళ్ళం తర్వాత మళ్ళీ ఇంటర్ అనేది కొంచెం సిటీ లో చదివినా తరితికి మళ్ళీ పాల్వంచ కోచ్చిన
ఓకే ఓకే అంటే నువ్వు పెద్దనా ఇంటికి లేతే చిన్నన
చిన్న మా ఇద్దర అక్కలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి
ఇప్పుడు లాస్ట్ గా నువ్వేనా ఉండేది ఇంక ఇప్పుడే చేసుకోకు పెళ్ళి
అదే అనుకుంటున్నా
ఉం ఇప్పుడే అవసరం లేదులే చదువుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఏజ్ ఏంటి తెలుసా థర్టీ ఇయర్స్ కి వచ్చిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు సో టెన్షన్ పడల్సిన మీ ఫ్రెడ్స్ మ్యారేజెస్ మొన్న నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ వాళ్లకు కూడా ట్వంటీ నైన్ ఇయర్స్ మొన్న మొన్న చేసుకున్నారు మ్యారేజెస్ హు నా నా నేను కూడా అప్పుడు ఫీల్ అయ్యాను చ నేను కూడా ఇప్పుడె చేసుకుంటే ఏజ్ అలా ఫీలయ్యా నన్నమాట నేను మ్చ్ తొందరగా చేసుకొని తప్పు చేసాను అనేసి
మా ఫ్రెండ్స్ యి అందరు టెన్త్ లోనే అయిపోయినాయి
అవునా మొన్న మా ఫ్రెండ్స్ సమ్మర్ లో ఒక త్రీ మెంబర్స్ మ్యారేజెస్ మొన్న సమ్మర్ లో అటెండ్ అయ్యాను
అవును
ఇంగ వాళ్లు అదే అనుకున్నాను అదే ఫీల్ అయ్యాను అన్నమాట చ్ చే లేటుగా లేట్ నో లా లాస్ట్ చేసుకుంటే అయిపోయేది అనేసి
హాహా మా టెన్త్ ఫ్రెండ్స్ యి చాలా మంది అయిపోయినాయి చాలా మంది అందరికి పెళ్ళిళ్ళయి ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో చదువుకుంటున్నాం ఇంటర్ లో చాలా మంది ఉన్నాం అందరం చదువుకుంటున్నాం
హ్మ్
ఇక చేసేస్తున్నారు మెల్లమెల్లగా ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి వాళ్ళకి కూడా ఆగుతలే
బీటెక్ వచ్చింది కదా అన్నే అంటే అమ్మో అమ్మాయి పెద్దగాయిపోయింది ఇంకా చేసేయడమే అంటారు ఇంకా ఆయనా
మనం మం మంచి ర్యాంకులు తెచ్చుకుంటు ఉంటే వాళ్ళకు కూడా మంచి
ఇదిగో ఇది ఏమంటారు
గేట్ ఆ
కాదురా ఇది వి ఇప్పుడు నువ్వ ఏం చదువుకుంటున్నావు
బీటెక్ థర్డ్ ఇయర్
సరే ఇప్పుడు కంప్లీట్ చేయడం
కాదు ఈ ఇయర్ అయితే కంప్లీట్ అవు
ఈ ఇయర్ ఆహా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసాను
థర్డ్ ఇయర్ కంప్లీటెడు ఫోర్త్ ఇయరు
ఫోర్త్ ఫోర్ ఇయర్స్ ఆ సె ఇప్పుడు థర్డ్ ఇయరు
కంప్లీటెడ్ కంప్లీటేడ్ మాకు ఫోర్ ఇయర్స్ కదా
బీటెక్ ఫోర్ ఇయర్స్ అదే అంటున్నాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ కంప్లీట్డ్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్ నెక్స్ట్ ను ఆ నెక్స్ట్ నువ్వు అది ఏమన్నా అంటారు మెట్రో తెలుసా
తెలుసు
అందులో అప్లై చేయి బీటెక్ చేసిన వాళ్ళకి చాలా ఫాస్ట్గా జాబ్స్ వస్తాయి
నాకు మెట్రో మెట్రోలు ఎలా అప్లేహస్తారు వాళ్ళనీ వెళ్ళి అడగాల
వాళ్ళు ఎప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉం టే మెట్రో త అడిగిన్నా అందరు గర్ల్స్ ఎ తెలుసా ఎవరు బాయ్స్ ఉండరు సో ఇప్పుడు బీ టెక్ కాబట్టి నువ్వు ఒకసారి నువ్వు థర్డ్ ఇయర్ కాబట్టి నువ్వు ఒకసారి కనుక్కోవచ్చు
అవును
ఒకసారి కనుకో అక్కడ శాలరీ కూడా బాగుంటది అండ్ ఆ ఫీల్డ్ కూడా బాగుంటది
బాగుంది నాకు మెట్రో గురించి ఏం తెలియదు ఇప్పటి వరకు
మెట్రోలో ట్రై చేయి నువ్వు దేంట్లో వద్దు నీకు మెట్రోలో వచ్చేస్తది ఎందుకంటే అక్కడ ట్రైనింగ్స్ వాళ్ళే ఇస్తారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మన స్టడీ అనేది ఉండాలి కొంచెం
మ్మ్ హ్మ్
ఇటుకి అంతే బీటెక్ వాళ్ళే వేస్తున్నారు అక్కడ సో ఆ వేలో నువ్వు వెళ్ళు
అవునా నాకు మెట్రో గురించి అస్ ఏం తెలియదు ఎవ్వరు కూడా తెలియదు మెట్రోలో చేసే వాళ్ళు మ చుట్టాలు అందరు సాఫ్ట్వేరే
అదిగో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇది చాలా ఇప్పుడు తక్కువ జాబ్స్ వస్తున్నాయి రా జాబ్స్ అనేదిసలు సాఫ్ట్వేర్ వాళ్ళకి మొత్తానికి డౌన్ అయిపోయింది సో నువ్ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే కంటే ఇలా ఒకసారి ఇటువైపు వెళ్ళి చూడు ఈల నీకు జాబ్ వస్తది పక్కా వస్తది
అవును ఇది ఎవరు చెప్పలే అంటే ఇప్పుడు ఎలా కనుక్కోవాలి అనేదే ప్రాబ్లం ఎవర్ తెలిదు కదా
ఐ విల్ ట్రై ఎటు నేను మీకు సపోర్ట్ చేస్తాను మెట్రోట్ కి ఎలా ఎ ఇలాన్ చే ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి నేను నీకు సజెషన్ ఇస్త
ఆ ఈ థర్డ్ ఇయర్ లో చెయ్యొచ్చు అంటే చెప్పండి
ఊ ఓకే డన్ డన్ చెప్తాను ఎందుకంటే ఇపుడు డీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఇలానే బీటెక్ కంప్లీట్ ఎడ్తాను ఊ బ్రీ బీటెక్ రన్నింగు తెలిదు కాని తను నేనే చెప్పింటిని ఇలా చెయ్ అంటే తను కనుక్కొని మరీ జాబ్ లో జాయిన్ అయింది అ చాలా బాగుందండి త ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే
ఎంత ఫీ కట్టాలే ట్రైనింగ్ కి
ఫీ మేబి నేను అదే కనుకుంటా ఫీ అనేది ఉండదు కావచ్చు ఉ వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తరు కావచ్చు
ఓకే అండి ఒక్కసారి కనుక్కొని చెప్తారా మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతామో ఏంట
తప్పకుండా చెప్త నేను దీన్ తోని ఒకసారి కాంటాక్ట్ అవుతాను
తన కాంటక్ నెంబర్ ఇచ్చిన పర్లేదు కదా అప్ ఇప్పుడు ఇంకా తెలుసుకోవచ్చు మి మీరే చెప్పండి
ఆ నేన్ అడుగుతాండ్ర నేను అడుగు తను ఇంకోటెంటంటే ఒకవేళ తన్ నీతోని మాట్ ట్లాడుతాను అంటే తనకి నెంబర్ ఇచ్చేస్
అ ఆ సరే అక్క మాట్ల టడాలి ఎలా అయినా సెటిల్ అయిపోవాలి అదే కదా
మెట్రోలో ఉంటే ఇంక నువు సెటిల్డ్ ఏ
అవును
మెట్రోల్ చేస్తే ఇంక అంతే నీకు అవసరం లేదు నీకు సాఫ్ట్వేర్ జాబ్ అవసరం లేదు అనిపిస్తది బెటర్ లైఫ్ రా అది అన్ని వాళ్ళవే ఉంటయి తెలుసా ఫుడ్డు వాటర్ అన్నీ ప్రతి ఒకటి
ఎంత ఇస్తరు మంత్లీ
ఫై ఎబోనే ఉంటది ఉ స్టార్టింగ్ మేబి ఫిఫ్టీన్ అలా ఉంటది కావచ్చు మెల్లిమెల్లిగా ఫార్టీ ఫిఫ్టీ వరకు ఎళ్ళిపోద్ధి
ఆ
ట్రైనింగ్ వైజ్ గా అన్ని స్టడీ వైజ్ గా ఉంటది అది
ఆ
చూద్దాం ఐ విల్ ట్రై ఇట్ నీ కోసం నేను అడుగుతాను కనుక్కుంటానులే
ఓకే అక్క
ఇంకా
మీరే చెప్పాలి ఆ ఇది తొందరగా అయిపోయిందిన్ని అన్నిటికంటే
ఏమే
టైమ్ ఏ తె తెలియకుండనే
నేను ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఫ్రీ అవుతా నేను ఇప్పుడు స్విమ్మింకెళ్త సో ఆఫ్టర్ సెవెన్ తర్వాత నేను ఫ్రీ అవుతా సరేనా
ఓకే మీరు మీరే చెయ్యండి ఇంకా మూడు మీరు చె మీరు ఇంకా మూడు మా ట్లాడాలి నాతోటి
ఆ చెర ఒకటి మాట్లాడదాం నువ్వు ఒకటి మాట్లాడు నేను ఒకటి మాట్లాడత సరేనా
సరే
సరే రా నేను
సరే
ఇంకా
ఇంకా ఏం లేదు బయట కూర్చున ఇంసేపటిదాకా లోపలె కూర్చున్న పడుకొని లేచిన కదా అని బయటకొచ్చా
అవునా
మీరు స్విమ్మింగ్ ఇప్పటికి కూడా చేస్
అదే అదే ఈ నేం కూడా విమడమే పిల్లలుని స్కూల్వెళ్ళాలి స్కూల్ కి వెళ్తే కొంచెం మైండ్ కి రిలాక్స్ అవ్వడం తల నొస్తుంది
ఆ ముగ్గురు కదా మ్
వాళ్ళేం సతాయించార వాళ్ళు పాపం ఉహు సతాయించరు వాళ్ళు
మంచిగా వాళ్ళేది వాళ్ళే ఉంటారేమో
వల్ల వల్లే సైలెంట్ గా ఉంటారు
ఊ
ఏంటంటే పాపం వాళ్ళకు ఒక ఫుడ్ దగ్గరే వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి అంతే తప్ప వాళ్ళు ఎక్కువగా నన్ను విసిగించారు
ఔట్
వాళ్ళని అలా ఉమ్
మీరు స్విమ్మింగ్ కి వెళ్తా అన్నారు కదా
అవును
స్వింగ్ స్విమ్మింగ్కిి మీ పిల్లల్ని కూడా తీసుకెళ్తారా
వాల్ కూడా నాతోప్పట్ వాళ్ళకి నేర్పిస్తున్నా కదా ఉ మా పెద్ద బాబుకు వచ్చేసింది
ఉ అయిపి
మా ఇద్దరు ట్విన్స్ టూ డేస్ అవుతుంది సో వాళ్ళు కూడా వచ్చేస్తుంది వాళ్ళు కూడా చేసేస్తున్నారన్నమాట
ఆ కొంచెం కొంచెం
ఉమ్ వచేస్తాది వన్ వీక్ వన్ మంత్ వన్ ఫిఫ్టీన్ డేస్ అంటే
సరే మరి వెళ్ళండి మీరు
ఫిఫ్టీన్ డేస్ అంతేరా అంతకు మించి ఎక్కువ టైం వేస్ట్ మనం ఒక ఎయిట్ డేస్ లోనే నేర్చుకుంటాం
అవునా
ఒతిగనే వస్తది అందులో ఎం అంతగా ఎం కష్టమేము ఉండదు
ఉమ్ టైమ్ అయింది చూడండి
ఉమ్ ఓకే
అమ్
కట్టవని అది చెల్లి కా